ఆ వచ్చింది కాల
ఫోన్లే ఎలుగుతుంది కొంచెం ఇ అ చేయను బెంగ అ మాట్లాడుతవు
ఇంకా ఉన్నాయి కదా బాబా నీ తో మాట్లాడిన అందుకే ఇన్ని కాల్స్ ఉన్నాయ అని చెప్పి చిరకు వచ్చేసింది
మొత్తం ఇద్దరుతో మాట్లాడితే సెట్ అయిపోద్ది నీకు ఈ నెంబర్ తో ఫోరు ఆ నెంబర్ తో ఫోరు ఇంకా చాలు కదా ఆ ప్రసన్నదాంతో రెండు వేసిన సరిపోద్ది నన్న ఏమే ఫ్యాన్ అంట అసలా నాకు తలకే ప్రాణం పోతుందే బాబు
ఏ పొద్దునుంచి అవలేదా
అయ్యబాబోయ్ మధ్యాహ్ం మొదలెట్టాను ఎప్పుడో మూడింటిగా నేను మొదలెట్టినట్టు ఉన్నా అని చెప్పాను కానీ ఇక అప్పుడే స్టార్ట్
హ
ఇంకా చూడి ఫ్యాంట్ కూడా ళేనే చిరాగ్ వచ్చేతుందా ఆమ్మో మొక్లు మొక్లు అతు కూడా కింద బోర్డర్ ఒకటి చాలా పెద్దగా ఇచ్చేసాడు అరుచెయ్యి అంత ఉంటది ఒక సెవెన్ ఇంచెస్ ఉంటది బార్డర్ పైన కింద అవి ఇవి కట్ చేసి అతుకులు అతుకులు మొత్తానికి కంప్లీట్ అవ్వలేదు అయినా ప్యాంట్ సరిగా కుదరలేదు బోట ఏంటంటారో ఏమో అ మధ్యలో పట్న ఏంటంటారు కు ట్రైట్ అ ఏదో అంటారు కదా ఫ్యాన్ అంటే మధ్యలోదాని ఏంటి అంటారు
ఇస్తా అంటారా
ఆ తపస్త సరగా సరగా కుదరలేదే అది చిరాకు వస్తుంది చచ్చిపోతున్నాను ఇంకా మళ్ళీ అదేమో ఆ వాటర్ పెట్టాను కదా ఎలాస్టిక్ అయి రావడానికి థర్టీ ఫస్ట్ వదండి ఇంకో టెన్ డేస్ పెట్టాడు దానికి రావడానికి
అహ
ఇంకా అలా చూస్తా ఈ ఫ్యాన్ ఇం నేను పదువలుదా కొట్టచ్చు జయిగా
అ మరి ఫ్యాంట కుల కుక్కలు ఉంటేయి ఏ బాగుంది కదా
కాదు అద ఏంటిది ఇలా ఫోల్డ్ చేసి ఫ్రాక్ కి కొడుతున్నారు చూసావా అబ్రెలా కటింగ్ అలా చెప్పింది ఇంచెస్ తీసుకోమంటే ఫోటీ తర్టీ త్రీ ఇంచెస్ చెప్తుంది కాదా ఉండడమేలాత అంత లేదు అంటే సగం అతకాలి దానికి మొక్క సరిపోవట్లేదు ఇదేమో ఫార్టీ త్రీ చెప్తుంది నా హైట్ ఏమో ఫైవ్ పాయింట్ త్రీనే ఎలా అనిడిగితే చార్జ్ చె పెట్టిని అదం నువ్వు థర్టీ నైన్ ఇంచెస్ పెట్టుకో థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే చాలు థర్టీ నైన్ అయితే కొంచెం ఇంకా నీకు పొడిగైపోద్దిని చెప్పింది దొంగమోహంది దాని మాటలు నమ్మి థర్టీ నైన్ కి కడితే అచ్చిడు అసలు నాకు కాలు ఎక్కడికి వచ్చిందంటే యాంకిల్ ఇంకా పైకి వచ్చింది ఇంకా ఒక జాన్ పైక ఉందిది ప్యాంట్ అంత పైగా ఉంది ఏదో షార్ట్స్ ఇసినట్టు కొరసగా
పొడుగ్గా ఉంటేనే బాగుంటది ప్లాజోలా అయితే
ఆ అందుకే మళ్ళీ ఇంకా సరేలే ఈ అంచులు ఉన్నాయి కదా అనేసి మళ్ళీ ఆ అంచులు అతుకుతున్నాను ఎన్ని కష్టాలు పడుతున్నాను కుట్లు వేయడము ఇప్పడము వేయడము ఇప్పడము అది ఫోన్ చేసి వంది మధ్యాహ్ం చెప్పాను కదా నువ్వు చేసే ముందు చేస్తుందానిది కాల్ మాట్లాడుమందని అప్పుడు న ట ఒ తెచ్చుకుంటన్నా అది ఇంకో డ్రెస్ అంది కుట్టు మనీ డ్రెస్ పలున్నాయిదా పట్టుకళ్ళడానికి పట్టుకెళ్డానికి రా అన్నాను ఆ వత్తనుంకోటను నువ్వు అది కొట్టాలంటుంది డ్రెస్ మెటీరియల్ంట నేను మొన్న ఫోన్ చేసినప్పుడు డ్రెస్ మెటీరియల్ ఉంది అదే అని చెప్పింది సరే తేవ నేను కుడతానుో నేను ట్రైలే అనే అన్నాను నాకు కూడా వచ్చినట్టు ఉంటది నేను నేర్చుకున్నట్టు ఉంటది తేవే అంటే ఆహా నేను తేను అది కాదు కాని నీ కుట స్తాను అది కుట్లేయ్యి ఆ ఏదో పెద్ద నాకు నేర్చుకోవడానికి ఇచ్చేసినట్టు టాప్ తెచ్చేద్దంటే నేను కుట్లేస్తా కోవాలంటది హుమ్ కుట్లేస్కో ఏంటిది అదేమో డ్రెస్ మెటీరియల్ ఏమో ఆ పక్కింటి అక్కకి ఎవరికి ఇచ్చిందంట నాకు చిరాకొచ్చేసి నేనసలు కుట్టనన్న నా సూదులు ఇరిగిపోయినయి మొత్తా అన్నాను దానికి చెప్పానో లేదో నిజంగానే దే అనేది దారం సరిగా పడట్లేదా కుట్టాసలా ధనుర్ ఫోన్ తీ ఫోన్ చే చాలా సేపు కుట్టను కదా వద్దక్క అయి బాబోయ్ దానికెళ్ళి చెప్పడం వల్ల ఇలాగయ్యి దేమో అయినా నేను అబద్ద్దం చెప్పలేదు కదా నిజంగానే ఇరిగిపోయినయి మూడు సూదులు మ్మ్ అయినాగానీ కుట్టుపడట్లేదు ఇప్పుడు ఆ బాపిను ఇంకోటి ఉండల్ల నా దగ్గర ఎక్స్ట్రా అది కింద పెట్టేది మిషన్ లో పెట్టేది అది ఎక్కడ పడేసానో జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు కూడా గుర్తు లేకుండా ఎక్కడ దాచేసాను దాన్ని ఎక్కడ దాసానో గుర్తుకు రావట్లేదు ఇప్పుడు
అయో ఏ ఇప్పుడు ఇంకా కట్ చెత్తనావ ఏంటి
కట్చయ్యట్లా
హ్మ్
ఇంకా ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలా సౌండ్ నీదొస్ వచ్చిందే జుమ్ జుమ్ అని నువను వాకింగ్ ఏదో పెట్టుకుంటా కదా ఎప్పుడలానే వత్తది
ఆ ఏంటి మెసేజెస్ వచ్చినప్పుడు వస్తది అలాగా నోటిఫికేషన్స్
ఆ మరయా నీ పోన్ వత్తే నాదంటావే ఫైవ్ మినిట్స్ అయింది అంతే
నీది కూడా వత్తుందే పక్కన ఏదో సౌండ్ కట్ చేత్తున్నట్టు అలాగ
అయితే పైన మెసేజ్ వచ్చింది పక్క గింటనా
నడుస్తున్నావా
అవును
ఆ అయితే ఆ సౌండే అనుకుంటా
తె తగొడదా ఇందులోనా
నేనేం తిట్టలేదే నడుస్తున్నావు కదా ఆ సౌండే అను కొంటాన్న
కాదు నువ్వు ఆ మాట అన్నందుకు నేను తిట్టకూడదు అంట్నాను ఈ ఈ ఈ యాప్ లో మాట్లాడినప్పుడు తిట్టకూడదు కదా అందుకు బతిపోయావు
నేనే ఏమి తిట్టలేదు
అయ్యో నేన్ంతేటో కుండా నువ్వు బతికిపోయా అంటున్నాను
ఆఓహో వన ఉంది
ఆ ఇన్యితే మొత్తానికినికి
ఆ ఇదే మచ్చ మొక్కొ ఒక పల్లద నేను నడుతా ఉంటేనే వెనకల్ నడుతుంది నాతో పోటిగా అదిలా పక్కన ఎరుచకుంటూ నడుతుంది ఇంకా మా అత్త ఉండిపోద్దేమో పెద్దయిపోతుంది ఇంకా
అలవాటయి పదులే ఇంకా
మళ్ళీ మేము చుచ్చు చుచ్చు అని పిలుతుంటే మా వెనకాలే వచ్చేంది మా అమ్మ అంటుంది అ బాబు పిలుస్తుంటే పలికి ఉంది మళ్ళ ఏనేమోనా నిద్దరులో ఉన్నప్పు చుచ్చు అన్న లే చ
అబ్బో అక్కడ అయితే
పనాట ఉంది
మ్ మీ కూడా ఉంది కదా అక్కడ ఆడుకోడానికి దానికి జతకి
అవును అదే ఫుడ్ మాత్రం షేర్ చేసుకోర ఏంట అది మమ్మీ తీ గరిసేంది దగ్గరక కొత్త
నీకు నువ్వు సంపాదించుకోవాల అనుకుంటు నేర్పుతుంది దానికి ఉమ్ ఇట్టర్లా ఉండనని చెప్తుంది కా నిన్న మధ్యాహ్నం ఆది కూర్చుని టాప్ కుట్టుకుంటున్నాను కదా ఏ మా చెట్ ఇటికి మామడికిెళ్ళి కతున్నాయని చెప్పానా స్కూల్ వెళ్ళాల నా కళ్ళ దగ్గరకుండడా వచ్చి కోసుకెళ్ళిపోయారు ఇంట్లోకి వచ్చిద్దాంంగ తనం ఆ మా అమ్మ తిట్లు నన్ని ఇక్కడ కూర్చున్నా అవి అందలేదో తలుపి ఇవన్నీ తీసే ఉన్నాయి అని తెగదిట్టేసింద నేను ఎంపై అప్పుడు సౌండ ఇనిపడి సౌండ ఇన్పి వచ్చి గోడెక్కసి పైకి ఎక్కి కోసేస్తున్నారే ఓ సెవెంత్ క్లాస్ దాకా ఉంటారు సెవెంత్ సిక్స్త్ క్లాస్ పిల్లలా ఉన్నారు పెద్దగానే కొంచెం ఆ అయితే ఆమ్ మామ్డికి ఇలా చేయి తో ఇలా కోసేసుకుని పార్గలే పరుగులు ఏయ అన్నాను అంతే ఒక్క ఎక్కే పర్లటే హర ఉమ్ ఇంక మా అమ్మ వచ్చేదాకా ఎక్కడ ఉండారు మా అమ్మం పడుకుందిలావన్కెళ్ళి మా అమ్మకి చెప్తా ఇ ఇంకెందుకు ఇప్పుడు ఎందుకు పిళతున్నావు వాళ్ు వెళ్ళిపోయాక ఇప్పుడుెందుకు చెప్తున్నావు అంతే అది మొత్తం కాయలన్నీ దులిపేసారే మా అమ్మ ఇంకా పచ్చళ్ళ పట్టేద్దాం అసేసేద్దాం అనుకుంది
అ్యా ఏంటి మొత్తం అన్ని కాయలు కోసేవరక్ చూసుకోలేదా
మొన్న ఒక రోజు వచ్చి కోసారంటా అలవాటు ఎక్కడిపోయారు మేమేమి లోన ఉంటాం కదా తప్ రిం ఆవిడ ఎవరో చెప్పింది మా అమ్మకే ఇలా ఇంటికి వచ్చు కోసేస్తున్నారు మీరు ఇంట్లో ఉండ అట్లేదా ఏంటి అంటే ఇంట్లోనే ఉంటున్నామండి మాకు తెలిలేదు సరలి కా నుంచి చూస్తానే అన్నా చూద్దాం నిజంగానే చూద్దన్నాం కూర్సుకెళ్తుంటే చూద్దన్నాం ఆ వ నయంబ ఒక్క క్యాకే అయ్యో బాబోయ్య అంత పరిగెట్టారు రెండు అడుగుల్లో రోడ్డు ఎక్కేసా అటు మాయమైపోయరు
అయ్యో పాపం చాలా భయ పన్నట్న్నారు
ఆ అయ్య బాబే ఇంకా వాళ్ గోడ దిగాక కరిశాను కాబట్టి సిరిపోయింది గోడ మీద అరిచుంటే ఇంకా పడిపోదురు ఎక్కడో దికినా అక్కడ పోోసులు కూడా ఉన్నాయ బాబు అసలు బాలేదా నాకు ఏమో నవ్వు వచ్చేస్తోంది ం చూసి మా అమ్మ ఏమో తెగ తిట్టేస్తా
కయలో వద్లేస్తారా బట్ కలి పయరా
కాయలు కోసకుని జోబ్లేట్ కా ఇ గటికిలు వయరు ఏ ఉప్పు కారం పెట్టుకుని తింటారు అది ఇంకో చెట్టీ ఇంకో చేట్ పటికాయలు బాగానే ఉన్నాయి ఇంకో చిటికాయలు బాగా పయ్యకుంటాయింద కర్రతో కొట్టుకోవాలి అటు ఆ చివరిన గాడ్ చివరిన కూట ఉంటది అది బాన ఉంది అయి అందేస్తున్నాయి కయలు కూసేస్తున్నారు
మాట్లేవు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడయితే బోల్డన్ని కాయలు ఉప్పు కారం పెట్టుకని తిండమే ఆకలేస్తుంది అప్పుడు
కాయలే కోతే బాబు నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది బాబు అందుకే తినలేను నేను
ఏంటి కాలేజీ కూడా తీసుకొచ్చేదాన్ని కదా ఒకసారి తీసుకొచ్చిన నా
ప్రసన్నత తీసుకొచ్చ ఇది అన్న తీసుకొచ్చినట్టు గుర్తులేదు టెన్ మినిట్స్ అయిపోయింది ఉండి పెటాకన
హ